హలో
హలో
ఏక్కడున్నావు రా
ఇంటికా నుంచి లగేరాకి వచ్చిన ఇప్పుడే
ఆహాహా ఎగ్జామ్స్ అయిపోయినాయ
ఆ అయిపోయినయ్
ఇట్ల రాసినావ్ ఎగ్జామ్స్ మరి
హ్మ్ రాసిన మంచిగా రాసిన
క్యూషన్ పేపర్స్ ఇట్ల వచ్చినాయ్
మంచిగా వచ్చినాయి
అంటే మీరు ఎట్ల ఆ హ కరెక్షన్ చేసేది ఎవరు మీకు మీ కాలేజ్ వాళ్ళ బయట వాళ్ళ
బయటోళ్ళు
ఎట్లా ప్రిపేర్ అయిలు మరి ఎగ్జామ్స్ కి
అంచిన అయినా
అంటే ఎనీ డేస్ మీకు ఏమేం జరిగినాయి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి
ఎన్ని సబ్జెక్ట్లు అంటే ఫైవ్ సబ్జెక్ట్స్
హ్మ్ ఏం ఏం సబ్జెక్స్ గుర్తున్నాయా సెమిస్టర్ అయిపోగానే మర్చిపోయినావ
హ్మ్ మర్చిపోయిన
ఒక సబ్జెక్ట్ కూడా గుర్తుకులేదా ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటది కదా ఒకటి
ఏ సబ్జెక్ట్ లేదు అని మర్చిపోయా
ఎందుకు బీటెక్ ఫేవరెట్ సబ్జెక్ట్లు ఉండవ ఎం వన్ కాదా ఎం వన్ ఎం టూ ఏం ఉంటాయి గా
ఏం వన్
ఎట్ల రాసినావ్ ఏం వన్ ఎగ్జామ్ అది అందరు అట్నే అంటారు ఆహా మరీ నువ్వు ఎట్ల రాసినవు ఎగ్జామ్ అది
చెప్తలేనా దేవునికి తెలవాలని
ఆహా ఎందుకు అంత హార్డ్గా ఉంటదా ఆ సబ్జెక్ట్
హార్డ్ అంటే హార్డ్ కాదు కాని మనం ఆడికి పోయినక రావు అయి వచ్చినా ఇక బయట వాళ్ళు చెప్తారు కాబట్టి
అంటే ఇప్పుడు మీకు సిలబస్ ఉంటాది సిలబస్ ప్రకారం క్యూషన్స్ వాటి మీద రావా
వాటి మీద నే వస్తాయి కాకపోతే వీడు చెప్పింది వేరే ఉంటది వాడు ఇచ్చేది వేరే ఉంటది క్వశ్చన్
అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఫాలో కారా
కాము ఫస్ట్ ఇయర్స్ గా కొంచెం నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ
సీనియర్స్ మాటలు వినాలే వాళ్ళని సజెషన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా ఎట్లీస్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను తెలిసిన అక్క ఉన్నా నా గ్రాడ్యుయేషన్ అయిపోతాండి నా దగర నుంచి అయినా టిప్స్ తీసుకోవాలి కదా మరి ఫస్ట్ ఫస్ట్ ఇప్రషన్ ఇస్ బెస్ట్ అయితే ఏదైతే ది సెమిస్టర్ ఫస్ట్ ఎవరికైనా అట్లే ఉంటది ఇప్పుడు కాలేజ్ ముందు క్లాస్ టీచర్స్ ముందు ఎలా ఉంటుది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు అట్లా నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో పాస్ అయినాఊ అనుకో నీక అరే సర్లే ఎగ్జామ్ పాస్ అయితామ్ ఇగ సెమిస్టర్ అంట ఇట్లా ఉంటాయి అని అనుకోవచ్చు అదే ఫెయిల్ అయితే ఎటుంటది ఆ హార్డ్గా ఉంటాయి సబ్జెక్ట్లు గిట్ల ఉంటాయా అని అనుకుంటాము భయం ఉంటది భయపడతాం మీ సీనియర్స్ ఎమన్నా సజెస్ట్ చేసి రా మలి
ఏం చేయలే మేం ఫస్ట్ అడుగం
ఇవరూ తెలువద మీకు ఇంట్రాక్షన్ కాలేదా సీనియర్స్ తోని
అయింది ఒక అక్క తోటి అయింది మాట్లాడుతుంది మంచిగా మాట్లాడుత
అ చెప్తుదా అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సెమిస్టర్ అయిపోయింద మరి సెకండ్ ఇయర్స్ వాళ్ళకి సెకండ్ సేమ్ అయిపోయింది అట్న మరీ అంటే త్రీ టూ వన్
త్రీ
టూ టూ వన్ సెకండ్ ఇయర్ మీరు ఫస్ట్ సెమిస్టర్ రా వాళ్ళకి ఎట్లా వచ్చిందటా మేము పేపర్ ఫస్ట్ ఇయర్ ల
వచ్చిందట మంచిగా వచ్చిందట గాని మ్యాథ్స్ పోయిందట మళా
మీకు లైబ్రరిలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయా దొరుకుతాయా
దొరకవు చెప్పాలి మనం ఇట్లా కావాలని
ఆ అదే అంటన్న మీకు ఆ లైబ్రరీకి పోయినాంకా
లైబ్రరీ అనేది ఎట్లా ఒక పీరియడ్ ఉండేది అప్పుడు పోతాం మమని అడుగుతాం రసయం లేదు
ఆహా మనకి ఆ ఆ క్లాస్ లేకపోయినా కూడా ఖాళీ ఉండేనేెతో తిరగడం కాకుండా చదువుకోవాలని అంటే లైబ్రరీకి పోయి మేడం ఇట్లా ఎగ్జామ్ దగ్గర పడతానే ఈ ప్రీవియస్ ఇయ క్వశ్న్ పేపర్ ఏమండి అంటే జరిగడి అవి కొన్నిం చదువుకుంటాం అని అంటారు బాధ్యత
ఆ మీడలాకే తెలియదు ఫస్ట్
అంటే మీకు లైబ్రరీలో లైబ్రరీలో మీకు అట్లు ఉన్నారా మేడం వాళ్ళు అడగుతుంది చెప్పారా
వాళ్ళ అంతా లేదు వాళ్ళక్కడ ఫ్యాకల్టీ చే అంత లేదు
ఉ మాకైతే అట్లా కాదు ఇక్కడ మాకు మాకు క్లాస్ పక్కనే అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్స్ కాట్టి లైబ్రరీ పక్క సినిమా క్లాస్ ఉంటది ఆ మేడం మేము అవును ఫుల్గా సశ ఆ తర్వాత తర్వాత వెళ్తుది ఒకసారి బ్యాక్ లాగ పడితే ఆ బాధ తెళ్తుంది చదువుకుంటవ చేతం
మీ క్లాస్లో పడతే బాట్లక్ష స వెల్తే
పడతే ఎందు పడం పడతే అందరు అనుకుంట్రు హైయెస్ట్ అంటే ఇప్పుడు ఆ మాకయుూలో మొత్తం కంపేర్ అయితే అంటే మా క్లాస్ లో టాప్ వేరే వాళ్ళ కాలేజ్ త కంపేర్ చేయకుండా ఓన్ మాకు కాలేజ్ కంపేర్తే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అట్లా వచ్చి టాప్ నైన్ పాయింట్స్ మా సబ్జె చాలా మంది ఉన్నారు నాలుగు అంటే నాలుకు నాలుగుో ఐదుకుఐదు ఆరుకి ఆరు సబ్జెక్ట్లు పోయినా కూడా ఉంటారు మీరు ఆంలీపురి ఇట్లా ఉండదు కదా వీటట్లా ఇట్లా ఆ సబ్జెక్ట్స్ బ్యాక్ లాగ్స్ పడితే నెక్స్ట్ ఇయర్ కి పోవద్దు అని ఉండదు కదా ఉంటదా మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయ సిక్స్ ఫైవ్ అనుకో సపోజ్ ఆ ఫైవ్ సబ్జెక్ట్స్ లో త్రీ సబ్జెక్ట్స్ అన్నా ఫోర్ సబ్జెక్ట్స్ అ బ్యాక్లాగ్స్ పడ్డాయి పడితే నెక్స్ట్ ఇయర్ కి నువ్వు ఎగ్జామ్ రాదుావు కానీ సెకండ్ ఇయర్ కి పోడానికి పర్మిషన్ ఉండదు మా దాంట్లో
మీదన్నా
ఆ ఫస్ట్ కన్ఫామ్ నువు పాస్ కావాలి మొత్తం అట్లయినే సెకండ్ ఎరిగిపోతావు
మరి మా దగ్గర ఉన్నారుగా ఫీల్ అయిన వాళ్ళు
మీ బీటెక్ వాళ్ళ అట్లా ఉండదు మీరు ఫోర్త్ ఇయర్ పోయయి కదా అంకా మీక ఏ బ్యాక్ రాసుకోవచ్చు ఫోర్త్ ఇయర్ తర్వాత కూడా రాసుకుంట్రారు
హ
ఓన్లీ మా ఇట్లా మా ఫార్మసీ అలాగ చేయ మా ఫార్మసీ ఆ ఇప్పుడు బి ఫామ్ ఫామ్ డి రెండు ఉంటాయి వాళ్ళకు కూడా అంతే ఇప్పుడు ఇంకా మాకంటే మేము ఫస్ట్ సెమిస్టర్ రాద్దాం సెకండ్ సెమిస్టర్ రాతాం మొ్య మొద్య ఎంత వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది కదా సెకెండ్ ఇయర్ కు ఆ నువ్వు ఫస్ట్ సెమ్ ఉంటది కదా వన్ వన్ సెమ్ ఆ సేమ్ పాస్ అయితేనే సెకెజ్ పోతవ్ కనీ పాస్ అయినోల్లే వస్ తరు లేదంటే వాళ్ళు రారు సప్లిస్ కూడా రాతారు కదా అ ఆ అంటే బ్యాక్ లాగ్స్ పడిపోయినోళ్ళు లేర్లే గాని స్టడీ అయ్యి చదవను ఇంకా వేరే జాబ్ చూసుకుంటా అని పోయినోళ్ళు ఉన్నారు
అంటే మీ దాంట్లో ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయినోల్లే ఉన్నారు
ఆ అవునవును ఉన్నారు ఇప్పుడు ఎందుకు తెలుసా అట్లా మనం రెగ్యులర్ వాళ్ళతో రాయొచ్చు సపరేట్ గా సప్లీ వాళ్లతో రాయొచ్చు రెండుసార్లు ఛాన్స్ ఉంటాయి కదా అట్లా పాస్ అయితాలు
ఉమ్ హు
ఊ మ్ మా అంత ఎందుకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఒక గాతను ఉండేది ఒక ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అబ్బా అబ్బాయిలు నాకు తెలిసిన ఒక మా బ్రదర్ కూడా అంటే హా కాలేజ్ లో వికి బ్రో అని ఒకతను ఉంటాడు ఒక బ్రదర్ ఉంటాడు ఆయన ఆయనకి ఫస్ట్ ఇయర్ లో సమ్ సప్లీస్ ఉండే సెకండ్ ఇయర్ లో కూడా సప్లీస్ ఉండే అంటే సెకండ్ ఇయర్ కి ప్రమోట్ అయిండి ఫస్ట్ వన్ వన్ కంప్లీట్ చేసుకొని కానీ సెకండ్ ఇయర్కి వచ్చే వరకుయినే ఎగ్జామ్ రాయకుండా వేరే దగ్గరికి పోయిండు అంటే వేరే స్టేట్ కి పంజాబ్ పొయిండు అడికి పోయి జాబ్ చేస్ చేస్తా అని పోయిండు ఒక వన్ ఇయరా ఏమో అట్ల సిక్స్ మంత్స్ ఉన్నాడు కరెక్ట్ సిక్స్ మంత్స్ ఉండ క్కంచ వచ్చేసిండు మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయి మళ్ళీ రాసుకుంట వ తాండు ఇప్పుడు ఆయనకు వన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో అన్ని క్లియర్ ఉన్నాయి థర్డ్ ఇయర్ గా అవుతున్నాయి థర్డ్ ఇయర్ లో ఉన్నాయి అంతే ఆహా ఫస్ట్ ఇయర్గా ఫస్ట్ ఇయర్లో నీకు కంప్లీట్ గా ఏం బ్యాక్లాగ్స్ లేకపోతే థర్డ్ ఇయర్కి ప్రమోట్ థర్డ్ ఇయర్కి వస్తావు లేేదంటే రావు అట్లా అందుకే ఎగ్జామ్స్ ని కొంచెం నెగ్లట్ చేయకుండా సదువుతారు మావోళ్ళు మావాళ్ళు ఎవరు ఎగ్జామ్స్ అప్పుడు చదవరు అంటే సారీ మిగత టైం లో చదవరు ఎగ్జామ్ టైమ్ లోనే చదుతారు కానీ అట్ల ఉండదు ఎందుకంటే ఒక ఫార్మసీ స్టూడెంట్ ఎప్పుడు చదువుతనే ఉండాలి బీటెక్ వాళ్ళే లెక్క ఉంటే కతమిగా
మా బీటెక్ వాళ్ళు ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా చదవరు
ఉమ్ హు
అట్లుంటది
ఉమ్ అయినా చాలా వరకు మంచినే పాస్ అవుతారు
పాసైతామా
ఊ మ్
ఏమో మీకే తెలవాలే
ఎగ్జమ్స్ అయితే మంచిగా రాసినవా మరి సెమిస్టర్ అయిపోయింది నాకు సెమిస్టర్ అయిపోయింది నా
మొన్న మిడ్డ అయిపోయింది ఎట్ల అంటే పేపర్లు సారికి పిచ్చిలేవ్వాలి వీడు ఏంద్రా వీడు అనుకోవాలి అట్ల రాసిన ఒక్క పేపరు అసలు చెప్పాలంటే కెమిస్ట్రీ సూపర్ ఇగ
ఉమ్ హు సరే మరి నేను ఉంటానా
సరే
ఉమ్ బాయ్
ఆ బాయ్